హాయ్ మేడమ్ హవ మేమ్
ఆ ఫైన్ మేడం అవరియుూ మేడం
ఇది పిల్లల స్టడీ గురించి చే ఏమనుకో మీక ఎంతమంది అండి పిల్లలు
మాకు ఇద్దరు కిట్స్ అండి
ఆహా పెద్ద వళ చిన్న వళ
స్కూల్ అండి మీకిట్స్
ఒక అబ్బాయి కాలేజ్ ఒక అబ్బాయి వచ్చేసి నైన్త్ పెద్దయిన వచ్చేసి ఇప్పుడు ఇ సండ్ ఇయ అన్నడు ఎన్సెట్ కు ప్రిపేర్ అవుతున్నాడు ఎన్సెట్ అండ్ మయిన్స్ ఆల్రెడీ మొన్న ఎగ్జాస్ అవుయిన్నాయి ఎజామ్స్ సో ఏదైతే బాగుంటది
ఎంసెట్ త్రూ బిటెక్ చేసినా టె క్నాలజీ బ్యాచులర్ డిగ్రీ చేసినా బాగుంటది మేడం దాంతోపాటు స్కిల్స్ అనేది ఇంపార్టెంట్ మేడం
ఓకే కోచింగ్ కూడా పంపిస్తున్నాం బాబుని అంటే స్కి ల్స్ కోసమే
ఇంపార్టెంట్ మన ఈ రోజులు కోచింగ్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే కోచింగ్ లేకుంటే మనకి మన మీద మనకి అంత ఇంట్రెస్ట్ రాదు ఆ కోచింగ్లా కాంపిటీషన్ చూసి మనకు నేర్చుకోవాలని ఎగ్జైట్మెంట్ తాపత్ర యం అన్నీ ఉండడం వల్ల మనం దాన్ని ఇంకా కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామండి
ఓకే ఓకే
ఆ బాగుంటది మేడం ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్ లో ఏఐ టూల్స్ వచ్చినాకంచని సాఫ్ట్వేర్ అనేది అంటే కో పోతే అనే ఏం లేదు మేడం స్కిల్స్ ఉన్న వాళ్ళకయితే జాబ్ అయితే కంపల్సరీగా వస్తుంది
అంటే ఈ మధ్యలా చాలా మంది సాఫ్ట్వేర్ ఎత్తేస్తున్నారు కదా డౌన్ అయిపోతు
స్కిల్స్ ఉన్నవాళ్లే హా స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఏం కాదండి ఏఐ కి సంబంధించిన ప్రోగ్ గ్రామిన్స్ అన్ని నేర్చుకుంటే అది ఎప్పటికీ డౌన్ కాదండి
అక్చుఅల్లీ మాది ఆ బాబు వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ లో ఉ చదువుతున్నాడు అంటే ప్రైవేట్ లో పెట్టే అంత స్తోమత లక గవర్నమెంట్ మెంట్ లోనే వేసాము సో ఇప్పుడు ఎమ్సెట్ కి మాత్రమే ప్రైవేట్ కి పంపించాము
అట్ల ఏం లేదు గవర్నమెంట్ చదివిన వాళ్ళు చాలా మంది పైకి రాలేదా మేడం అట్లేం లేదు ఏదన్నా మనం చదివే దాన్ని బట్టి ఉంటారు కాకపోతే కొంచెం గైడెన్స్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి ఆ సాఫ్ట్వేర్ చాలా బాగుంది అగ్రికల్చర్ ఫీల్డ్ బాగానే ఉందండి మన ఫస్ట్ అనేది ఇంట్రెస్ట్ ఉండాలి అండి మనం ఏ ఫీల్డ్ కి వెళ్నా ఇంట్రెస్ట్ అనేది ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ ఉంటేనే మనం చేయగలుగుతాంం ఇంట్రెస్ట్ ఉన్న దగ్గర మనకి జాబ్ అనేది లాస్ట్ అవ్వమండి కంపల్సరీ అక్కడ మనకు ఒక జాబ్ అంటూ ఉంటది అట్లే ఏమ అనుకోకండి మేము బాగుంటది సాఫ్ట్ వేరు చాలా మంది నాక్ తెలిసిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ లో చాలా మంది ఇప్పటికి స్టిల్ వర్క్ చేస్తూనే ఉన్నారు అట్లాంటి ఎవ్వరికీ ప్రన్ట్ జాబ్ పోయిందని ఏం లేదు ఎందుకంటే అందరుూ ఇంట్రెస్టెడ్ పోయిన వాళ్ళే ఉన్నారు ఏదో టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ లేక నెగ్లిజెన్స్గా ఎవరి కోసమో కాలక్షేపం చేసేటోళ్ళకు జాబ్స్ పోతున్నాయి తప్ప ఇంట్రెస్ట్ గా చేసే వాళ్ గట్ల ఇబ్బంది అయితే ఏం లేదు మేడం
అదే నాకు చిన్న డౌట్ ఎందుకంటే వాడు అటు వెళ్తున్నాడు చెప్పాను నేను ఓకే వెళ్తుాన్నాన న్నా సో కోచింగ్ కూడా పోతా అంటే పంపించాము సో తర్వాత ఏమన్నా ఫ్యూచర్ లో ఏమైన్నా ప్రాబ్లమ్ వస్తున్నా సెటిల్ అవుతాడు అనేది కొంచం క్వ్చన్ మార్క్ లో ఉంది అ
లేదు మేడం మన ఇక్కడ తెలుగు స్టేట్ల కాకపోయినా ఆల్ ఓవర్ ఇండియా కూడా ఎక్కడైనా మన కు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి ద ఫస్ట్ స్టార్ట్ టింగ్ కాబట్టి కొంచెం సార్ర్చింగ్కి టైం పట్టొచ్చు కానీ అదర్ వైజ్ బాగుంటది మేడం ఏ తది మనకి ఇంట్రెస్ట్ అనేది ఇంపార్టెంట్ దాని కోసం మనం టైం స్పెండ్ చేయాలే నేర్చుకోవాలే స్కిల్స్ అనేది
మావో డు కూడా బాగానే కష్టపడతాడు ఓకే డైలీ ఒక వాడ్ నిన్న నైట్ ఉ కూడా నా టెన్ వెన్ వరకు జత మ మర్నింగ్ ఫోర్ కేె లేసి చూస్తాడు ఒక టూ త్రీ అవర్స్ ఏమో పడుకుంటాడు సో ట్వంటీ ఫోర్ సెవెన్ బాగానే చదువుతాడు ఇక మొత్తం బుక్స్ లోనే ఉంటాడు ఇక
ఆ ఎన్ని అవర్స్ చదివినా కూడా ఎంత ఇంట్రెస్ట్ చది అన్నదే ఇంపార్టెంట్ మేడం
ఆ అదే అదే ఇక వాడు చదువుతున్నాడు అనేది వస్తాం కాగానీ ఇంకా స్కుందా లేదా అనేది చూడల ఎం
ఆ అవును మేడం చాలా ఇంట్రెస్ట్ అనేది ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ లో ఏం లేదు మేడం బాగుంది అగ్రికల్చర్ వదని ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందిని ప్రతి ఫీల్డ్ లో ఉంటాయిడి లే ఆప్్స్ ఉంటాయండి మన ఇ ఏమంటారు స్కిల్స్ ఉన్న వాళ్ళు స అయి స్కిల్ లేని వాళ్ళు టైం పడుతారు అసలే లేని వాళ్ళు ఏదో అని నచ్చి ఏదో వచ్చిన జాబ్లో అయిపోతారు మేడం అదానే ఏం లేదు సాఫ బీటెక్ సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళకి గవర్నం జాబ్స్ కూడా ఉన్నాయి సెంట్రల్ జాబ్స్ ఉన్నాయి స్టేట్ జాబ్స్ ఉన్నాయి మేడం నాన్ టెక్నికల్ ఉన్నాయి టెక్నికల్ ఉన్నాయి స్కిల్స్ ఇంపార్టెంట్ మన మనకి ఏడు ఉన్నా సెటిల్ అవుతా అనేది కాన్ఫిడెంట్ అనేది ఉండాలి మేడం అలా సబ్జెక్ట్ అనేది మనకు వచ్చినప్పుడు దేని మీద డౌట్ అనేది ఉండదు మేడ ప్రెజెంట్ డేస్ కాంపిటీషన్ అనేది ఇంపార్టెంట్ స్కిల్స్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ టాకింగ్స్ పాంటనీటి అనేది చాలా ఇంపార్టెంట్ టైమ్ మేనేజ్మెంట్ అనేది ఇంకా ఇంపార్టెంట్ మేడం
ఓకే అన్న ఓకే ఓకే అన్నిీ సెట్ అవుతాయి కానీ బట్ ఆ మీద కదా సెంట్రల్ అ ఇవని అన్నారు కా బట్ గవర్నమెంట్ జాబ్స్ అనేది టోటల్లీ వేరే ఉంటది కదా సబ్జెక్ట్స్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ ప్రిపేర్ అవ్వాలంటే టోటల్లీ సబ్
మీరు గవర్నమెంట్ జాబ్ కావాలంటే డిగ్రీ చేసి ఒక కోచింగ్ ళ్ళ నాన్ టెక్నికల్ నేర్చుకునే సరిపోతుందిండి మళ్ళ బిటెక్ చే గవర్నమెంట్ అంటే టెక్నికల్ జాబ్స్ క అయితే ఏం కాదునీ నాన్ టెక్నికల్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది సబ్జెక్ట్ మ గవర్నమెంట్ పల్లాలంటే డిగ్రీ సైడ్ వెళ్ళి త్రీ ఇయర్స్ చేసి కోచింగ్ దాని కోసమే కూర్చుంటే మీరు తొందరగా సెటిల్ కావచ్చుండి గవర్నమెంట్
అదే అదే మా ఇంకా పెద్దోడేమో ఆట వెళ్ళాడు చిన్న ఆయన వచ్చేసి నైన్త్ క్లాస్ తనని చూడాలి ఇంకా గవర్నమెంట్ జాబ్స్ కు ఇ సైడ్ డిగ్రీ సైడ్ పంపించాల మన కూడా అ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అంటున్నాడు సో చిన్న అయితే సిట్ సైడ్ పంపిం పెద్ద అయి అేగాని ఆల్మోస్ట్ ఇ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తా అంటున్నారు సో అలా అందులో ఇట్లా ఉ ఏంటి అనేది కొంచెం దాని కోసమే మిమ్మల్ని అడిగాను కొన్ని డౌట్స్ ఉంటాయి
పిల్లలు ఎటు పోయినాయి వాళ్ళకి ఇంట్రస్ట్ని బట్టి పిల్లలు ఎటు పోతాన అనేది ఇంపార్టెంట్ అండి మనం ఒక నచ్చింది మనం చేయాలని ఏం లేదు
ఆ
ఆ ఎట్ వెళ్ళినా స్కిల్స్ని బట్టే ఉంటందండి జాబ్ు అట్ల ఏం లేదు డిగ్రీయా బీటెక్ అని అదిేం లేదు సజాప్సన్ ంటే బీటెక్ చేసినా బీటెక్ బేస్డ్ అగ్రికల్చర్ ఫీల్డ్ అయినా అగ్రికల్చర్ బేసెస్ ఉంటాది ఆ ఫర్ ఇద్దరు పీజీ చేసి యూజీ చేసినా కూడా ఫ్యాకల్టీ పోస్టులు ఉంటాయండి బీడీ చేసినా బీడీ సైడ్ కూడా టీచింగ్ పోస్టులు ఉంటాయి అదే గెస్టెడ్ ఆఫీస్ గెస్టెడ్ పోస్ట్ లో లెక్చరర్ ఉంటది ఒకవేళ ఎంబీబిఎస్ అటి వెళ్ళాలింటుకుంటే ఎంబీబిఎస్ చెయాలండి ఇం బేసంట కొంచెం కర్చ తో కూడుకునేది కొంచెం అమౌంట్ అనేది కూడా మన దగ్గర ఉండాలి బీటెక్ అంటే కొంచెం మరిీ ఎంబీబిఎస్ అంత లేకపోయినా ఎంతో కొంత ఖర్చు అనేది ఉంటది. మినిమం మెయింటెనెన్స్ అనేది ఉంట ది రింబర్స్మెంట్ కాలేజ్ ని బట్టి ఉంటదండి. మంచి ర్యాక్ ఎంసెట్ లో గౌట్లు వస్తతే అంత ఫ్రీ సీటే అండి అంత ఏం ఖర్చు ఉండదు.
సో మేమైతే కోచింగ్ కు అదే పంపిస్తున్నామ అండి. అంత స్థోమత లేక, పెట్టలేకనే కదా ఇది కోచింగ్ పంపించదికాలేజీ ఏమో గవర్నమెంట్ చదివాడు కోచింగ్ మాత్రం ప్రైవేట్ పంపిస్తున్నాం ఇక్కడ వరంగల్లో ఇది వాగ్దేవి వాగ్దేవి ఉంది గ
ఓకే మేడం ఓకే డి ఓకే ఏమో కోచింగ్ సెంటర్ నేమ్ నాట్ మ్యానిటరీ సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ మనకి
ఓకే అం అదేగా అటు వెళ్తున్నాడు. సో ప్రాబ్లమ్ ఏమన్నా అయితున్నాయోమో అని మీరు చెప్పినవి అని నాకు బాగా చేయండి సో నేను మా బాబుకి కూడా ఇవే చెప్తానండి. గైడెన్స్ ఇస్తాను.
థౌజండ్ వరకు వచ్చే థౌజండ్ టూ థౌజండ్ లోపు ర్యాంక్ వ మొత్త మ్యాక్సిమం త్రీ థౌజండ్ లోపు ర్యాంక్ వతే మంచి కాలేజీ సీట్ వస్తుంద అండి. గౌట్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండి. గౌట్లు వచ్చేదానికి మీకు మిడిల్ క్లాస్ అంటరు కాబట్టి ఏం ఖర్చ చేసుంకుంటావండి. బాగుంటది క్యాంపస్ లో ప్లేస్మెంట్స్ వస్తే సబ్ బీటెక్ అయిపోడుతుటే డిగ్రీ చేస్తే డిగ్రీలో కూడా గౌర్ట్ కాలేలో వచ్చినా కూడా మనం కోచింగ్ నేర్చుకున్నాం అనుకో కోచింగ్ వెళ్ళి దానికి తగ్గట్టు ప్రిపేర్ అయిన ఇప్పుడు నౌ వేడేస్ స్టార్ట్ జీపీటి నెట్వర్క్ ఉన్నదండి. మనకి నార్మల్గా కాల ఎ అంతే కాకుండ మనం కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్న నేర్చుకోవడానికి మనకి చాలా ఇప్పుడు సోషల్ మీడియా చాల చాలా యూజ్ ఉంటది. మనం సోషల్ మీడియాని ఎంత యూజ్ చేసుకుంటే మంచిగా యూసుకుంటే మంచిగా మంచిగా జరిగితే చెడుగా యూజ్ చేసుకుంటే గుతదిండి మనం మంచికి యూజ్ చేస్తేనే మనం తొందరగా సెటిల్ అయితాం. తొందరగా ఇందులో జాబ్ కావాలనుకుంటే అలా కొట్టొచ్చండి. మనకి ఏ డౌట్స్ ఉన్నా చార్జీపీలు అడిగితే చార్జేపీటి అన్ని ఎవ్రీథింగ్ ఆన్సర్ చేస్తుందండి. మీకు ఛాట్ జీపీటీ గురించి ఐడియా ఉన్నదా మేడం
ఆ ఐడియా ఉందండి. నేను కూడా దాన్ని యాప్ను యూజ్ చేస్ ను అది కూడా ఐడియా ఉంది బట్ మీరు చెప్పినవివన్నీ నాకు చాలా బాగా నచ్చాయం సో నేను మా పిల్లలలకు కూడా మీ గురించి చెప్తానండి. మీరు చెప్పిన అన్నీ వాళ్ళకి చెప్తానండి. చాలా బాగా నచ్చాయండి.
మీ చిన్న బాబును కూడా తన ఇంట్రెస్ట్ని బట్టి తనను పంపియండి డిగ్రీ చేసిన వాళ్ళం ఇ జాబ్ రానట్టు కాదు మేడం. డిగ్రీ చేసిన వాళ్లు ఇప్పుడు గ్రూప్ టూ ఆఫీసర్లు ఏ ఎస్ఐలు కానిస్టేబుల్స్ వాళ్ళే ఉన్నారు మండి గ గవర్ సెక్టర్ లో ఉన్నళ్ంతా గవర్న డిగ్రీ సేసిన వాళ్లే మేడం మనం బీటెక్ చేస్తు సెటిల్ అయితుండది కాదండి ఫూలిష్ మ్యాటర అది డిగీ డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎం ఎంబిఏ ఇది చేసినా కూడా మనం పడిన కష్టాన్ని బట్టి మన చదివిన స్టడీని బట్టే ఉంటది ఒక్క టెన్ పర్సెంట్ కాలేజ్ ని బట్టి ఉంటదండి. ఆఫ్టర్ స్టడీ అయితే మన స్కిల్స్ ను బట్టి జాబ్ వస్తుంది. ఆఫ్టర్ స్క ఆఫ్టర్ స్టడీ అంటే అది బేస్డ్ అని టోటల్ మన మీద డిపెండ్ అయి ఉం టది ఇప్పుడు ఎక్కువ నవడేస్ ఇంగ్లీష్ కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు కాబట్టి ఇంగ్లీష్ లో చాలా స్కిల్స్ నేర్చుకుంటే చాలా ఇంపార్టెంట్
ఉ ఆ చాలా బాగా నచ్చాయండి మీ చెప్పినవన్ని
మీక ఎప్పుడు ఎలాంటి ఇట్లాంటి సబ్జెక్టు డౌట్స్ కోసం ఎప్పుడైనా కాల్ చేయొచ్చ అండి నేను ఎ ఎవీథింగ్ షేర్ చేసుకుంటారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మీకు అంత మంచిగా జరగాలని మీ అబ్బాయి బైకి మంచి కాలేజీ సీటు మంచి ర్యాంకు సాధించే మంచి కళ్ళు సీట్ వచ్చి లైఫ్లో తొందరగా స్టడీ కంప్లీట్ అయిన వెంటనే సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడమ్ దానికి తగ్గట్టు మీరు కూడా తనకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇవ్వండి మేడం
ఓకే అండి మీది బాగా నచ్చిందండి నేను వాళ్ళకు తగ్గట్టుగానే నేను ఉంటానండి చాలా వాల్యూబుల్ టైమ్ నా కోసం టైమ్ కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అండి చాలా విషయాలు చెప్పారు చాలా నేర్చుకున్నాను మన గురించి ఓకే అండి
ఓకే మేడం
ఊ ట్యాన్